హలో హలో
హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందిరా
మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు
ఓ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాం మీరు ఎలాంటి ఫుడ్ తీసు
ఆ సీజన్ బట్టి మేము కూడా చేంజ్ చేస్తూ ఉంటాం ఈ సమ్మర్ సీజన్ కదా ఎక్కడికైనా బయటకి వెళ్ళాలంటే కొంచెం హెల్త్ కి సంబంధించినయి తీసుకుంటాం అంటే నిమ్మరసం గానీ లేకపోతే ఏదైనా జ్యూస్ ఇట్లా తాగెళ్తాం ఇవరికే వడదెబ్బలు కూడా ఎ కు ఉన్నాయి కదా అందుకనే కొంచెం వాటి నుంచి మనం సేఫ్ గుండాలంటే
ఆ హవునా మేము కూడా తాగుతున్నాం ఆరేంజ్ జూస్ గానీ మాడి కెయ్ జూస్ గానీ ఊ ఇగ అన్నీ యా ఇప్పుడు ముంజికాయల సీసన్ కాబట్టి ముంజికాయలు కూడా
అవును ముంజకాయలు కూడా హెల్త్ కు చాలా మంచిదే ముంజకాయలు ఈత కాయలు ఇంకా మామిడి పండ్లు ఇవన్నీ ఈ ఇవ్ ఈ స్ సీసన్ దొరికేటివి కదా ఈ కాలంలో దొరికేటివి గదా
అవును ఇప్పుడు మళ్ళ ఆ దోసకాయలు కూడా వేడి చేస్తది అని చెప్పేసి దోశ కాయలు కూడా తింటున్నాం అన్నట్టుగా బయటకి వెళ్ళామే డెఫినెట్ గా తీసుకెళ్తున్నా తిండని
మ్మ్ అలానే
దోసకాయలు కంపల్సరి
ఆ పెరుగులు సీ సీడ్స్ కలుపుకొని నైట్ మనం ఉంచుకొని, మార్నింగ్ తింటే హెల్త్ చాలా మంచిది
అవునా మేము ఓన్లీ మీ ఓన్లీ పెరుగును పాలు ఆ పన్నీరు ఇవేం ఎక్కువ
మ్ చిన్నపిల్లలాకై తె పాలు పెరుగు ఇవైతే హే చాలా అవసరం వాళ్ళ ఎదుగుదలకి
నేను కూడా విన్నా చెప్ పీర నాటిక మా కూడా అయితే తింటే కొంచెం ఆ బేబీ స్ట్రాంగ్ ఉంటది అని చెప్పేసి రోజు ఒక బోల్డగ్ మార్నింగ్ హు ఆ పాాలు నిమ్మకాయ రసం, ఇకా అ ఫుడ్ కూడా అన్ని పర్పస్ ఏపీరు అన్నట్టుగా ఫుడ్ కూడా ఆకుకూరలు పాలకూర ప చవురా అన్ని ప్రోటీన్స్ ఇస్తాయి అని చెప్పేసి అన్ని తినమన్నారు కట్ట మాట ఇట్లా మ్ అ పిల్లలలకు మంచియ అని చెప్పేసి
అవును ఇది ప్రతి రోజు ఒక ఉడుక పెట్టిన గుడ్డు అయితే అది కంపల్సరీ ఏజ్ వాళ్ళకైనా, చిన్న పిల్లలకిని మళ్ళా ఆ త్రీ నుంచి ఫైవ్ ఇయర్స్ అయినా లేకపోతే టీనే ఏజ్ వాళ్ళకైనా పెళ్ళన వాళ్ళకి అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ముసలు వాళ్ళకి
ప్రెగ్నెంట్ వాళ్ళకిది కంపల్సరీ తెలుసా
అవును
ఇప్పుడు హే హాస్పిటల్ ఎక్కైనా ఫస్ట్ అడిగి ప్రెగ్నెంట్ లేడీస్ గురించి అందరు అడుగుతారు
అవునవును
అ ఆల్ల ఫుడ్ గురి చేయగ మళ్ళ చికెను మటను ఇవన్నీ డైలీ రొటీన్ అన్నట్టుగా ఎక్కువ ప్రోటీన్స్ వస్తయి కాబట్ టి ఆవి మళ్ళా జంక్ ఫుడ్ ఏమ్ తినద్దు అని చెప్తారు
ఆ ఏ నాలు ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు నార్మల్గా ఫుడ్ నార్మల్ వాళ్ళు తీసుకునే ఫుడ్ కంటే
ఆ టూ టైమ్స్ ఎక్కువ తీసుకోవాలి
ఆ టూ టైమ్స్ ఎక్కువ తీసుకోవాలి మళ్ళ మంచ్ ఫుడ్ తీసుకోవాలి అంటే విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని
అవును నేను గూడా ఇన్న అలా
హ్మ్
మీ దగ్గర ఎవరన్నా ఉన్నారా పెగ్నెంట్ లేడీసు
అంటే నార్మలగ లేరు కానీ వాళ్ళకి తీసుకు కోవాల్సిన ఫుడ్ అయితే చికెన్ మ టను ఇంకా ప్రోటీన్ కి సంబంధించినవి మళ్ళా పాలకూర అవి తినకూడని ఏమిట అంటే ఈ పొప్పడి పండ్లు ఉం తె కదా అవి ఎక్కువ తినద్ స్టా ఆ అవి స్టార్టింగ్ తింటే పోయే చాన్స్ ఉంటాయ్ ప్రెగ్నెన్సీ
హ్మ్ అంటే ఎవరో చెప్పిర్రు నాకు కూడా దే పొప్పాయా ఉన్నా ఆ పైనా ఆపిల్ పైనాపిల్స్ కూడా తినరు అన్నట్టు ఎక్కువ తక్కువ తింటారు తినద్దని చెప్తారు ఎక్కువ శాతం అయితే బనానా కూడా తినొద్ద అని చెప్తారు బేబీ జారుతదనా ఇలా చెప్పిరు అన్నట్టుగా
హ్మ్
బననా ంటే
ఎక్కువ అట్లాంటి టైమ్ లో వాళ్ళ ఎక్కూ క్రీమింగ్స్ ఎక్కువ వస్త టే అంటారు అంటే ఇట్ల ఎక్కోద్ తినబుద్ధయితే పుల్ల పుల్లటి మామిడి పండుని ఆ మామిడి పండ్లుగూడ తింటే ఏం కాదు ఇప్పుడూ ఉమ్ ఏ పండ్లైనా ఏం కాద్ జామ పండ్లు, మామిడి పండ్లు ఇంకా బత్తాయి
ఆరెంజెసు హ్మ గ్రేప్స్ అవును ఇప్పుడూ గ్రేప్సు డిఫ్ ఫ్రెంట్ అచ్చినై తెల్సా
ఆ
అంటే బ్లాకీయ ఆ బ్లాకె అచ్చినయి. పెద్దై అచ్చినై అన్నట్టుగా దాంన్లో ఓన్లీ ఆ అవి ఇంటి ఆల్బుకార్స్ ఉంటయి చూస్ నవా సేమ్ అల్బుకార్ టైప్ ఉంది అని కానీ ఇదీ ఆ గ్రేప్సు అల్ సీడ్స్ వేరే ఉన్నయి, ఇల్లా ఆల్బుకార్లో పెద్దై వత్తయి కదా సీడ్స్, ఇల్లా సీడ్స్ చిన్నయి వచ్చినయి అన్నట్టుగా. సేమ్ ఆ ఇవే టేస్ట్ వత్తున్నయి గ్రేప్స్ టేస్ట్ వత్తున్నయి గానీ మంచి గుంది టేస్ట్.
ఆ
బ్లడ్ ఎక్కువ పెరుగతది అంటా.
ఆహా అవి మళ్ళా డ్రాగన్ ఫ్రూట్స్ కూడా తింటే క్కువ అయితే
ప్రెగ్నెంట్ లేడీస్ కైయితే ఇవి మోత్తం ఇగ యివే. అవకాయ, బీట్రూటు, క్యారెట ఆ గ్రేప్సు ఇంకా ఆరెంజెస ఆపిల్స్
ఊ అవకాడో చిన్ ఆ అవకాడో చిన్న పిల్లలకు కూడా చాలా మంచ్ హెల్తుక్ పరంగా
అవును
హ్మ
ఇంకా మీ ఇంట్లా ఎవరన్నా బీవీస్ తిన్నర
లేరు కొందరు అంటే ఇట్లా ఇప్పుడు వర్షాకాలం ఇంకా చలికాలం అట్లాంటి టైమ్ ల ఆ జ్వరాలు ఎక్కువ వస్తాయి కదా అప్పుడు మనం ఇంట్లుండే సగం వాటిని కంట్రోల్ చేసుకు కొంచెం మన ఫుడ్ తీసుకునే వాళ్ళు వాటి వల్ల అంటే వేడి వేడిగా అన్నం తినడం వేడి వేడిగా కొన్ని వా టే మంచిగా తాగె ముందు హీట్ చేసుకొని కాగ పెట్టుకొని వాటర్ తాగితే చాన మంచిది
ఆహ
అట్లని అట్లాంటి టైం లో ఎక్కువ జ్వరాలు సరదులు ఇట్ల అయితయి కదా అట్లాంటప్పుడు మంచి ఎలి పాయం దంచ్ అంటే ఎలి పాయకారం ఏసుకొని తింటే చాలా మంచిది
అవును ఇది నేను కూడ విన్న ఎల్ పాయికారంతోటి తింటే జ్వరం తొందరగా కవర్ అయితదని మళ్ళా జలుబు అన్నది పోతదని చెప్పిర్రు ఎంత ఎందుకట్లా తెలుసా మీకేమైనా
అంటే ఎల్లిపాయ ఘాటిస్తది కదా కారం కారం మంచిగ తింటే అప్పుడు మనకు ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కువ ఏం తినాలని ఉండదు కదా ఏదైనా ఒకటి కారమే దినబుద్ధయిత్ ఎంత చికెన్ మటన్ ఏసీ పెట్న తినరాద్ తినాలని ఉండదు కదా ఆ మళ్ళీ ఎల్లిపాయ సైంటిఫిగక్ గా కూడా కరెక్ట్ రీజన్ తెలివది కానీ చాలా మంచిది ఎల్లిపాయ కారం నంజుకొని తింటే మంచిగా ఘాటు ఘాటుగా తలుగుతది ఆ తొందర్ తగ్గుతది
ఆ మా ఇంటి దగ్గర పిల్లలు అయితే మా ఇంటి దగ్గర పిల్లలకు అంటే ఇక మా అక్క వాళ్ళు అలా సంథింగ్ అయితే వాళ్ళు తింటరు అన్నట్టుగా అవే ఇక ఆమెను అడిగితే ఆమె చెప్తదన్నట్టుగా డైలీ రొటీన్ ఏం చేస్తారు అక్కయ్యా అంటే ఇట్లా చేస్తారా అని చెప్పింది మ్ ఫ్రూట్స్ గానీ ఆ విటమిన్ ఫుడ్ అయినా ని మళ్ళ పప్పు క్యారెట్ రైస్ ఈ మూడు బౌలి ఆ మంచిగా ఉడకబెట్టి వాళ్ళ పాపకు తినిపిస్తది రోజు మళ్ళ ఎగ్గు పాలు యా డైలీ రోటిన్ అన్నట్టుగా రోజు ఒకటిగా ఇయాళ పాలకూర రేపు ఇది రేపు అది అన్నట్టుగా కొంచెం కొంచెం
సరే సరే ఇంకోటి ఏంటిదం టే దగ్గు లేసినప్పుడు మనకి ఎక్కువ దగ్గు రాకుండా ఉండాలంటే లవంగాలు కూడా వేసుకొని ఉంటే తగ్గుతది అది కంట్రోల్ చేస్తది లవంగం హలో
అయితే మీరాలు అంటరు చూసిర్రా మీరాలు కూడా బేటరే అంటరు
అవునవును మిరియాల మిరియాల కారం కూడా చాలా మంచిది
ఒకే
అట్లనే చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బ్లడ్ ఎక్కువ పుట్టాలంటే బెల్లం పల్లీలు ఇంకా నువ్వులు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఆ ఒక పల్లి పట్టి లెక్క బెల్లం పట్టి లెక్క వేస్తే అట్లా తినుకుంటూ తింటే చాలా మంచిది మళ్ళీ వాటి పొడి కూడా అన్ని మిక్స్ చేసుకుని తింటే చాలా మంచిది పల్లీలు బెల్లం ఇంకా నువ్వులు బాదం జీడిపప్పు ఇట్లాంటి అన్ని మిక్స్ చేసుకుని డై ఫ్రూట్స్ అన్ని మనం మిక్స్ చేసుని కొ రోజు కొంచెం తిన్నా కూడా చాలా మంచిది
అవును నేను కూడా విన్నా అయితే మా ఇంటి దగ్గర అక్కాయా పప్పులు అన్ని ఒక సెవెన్ ఎయిట్ రకం పప్పులు అనుకుంటా అన్ని వేయించి అందు డ్రై ఫ్రూట్స్ ఎతుది బాదం కాజు ఇ అన్ని ఎన్ని ఎన్ని రకల డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ అవుతుంది వేసి మంచిగా గ్రైండర్ బట్టి చేసి వాళ్ళ పాపకి ఉగ్గుల ఎక్క తినిపిస్త అన్నట్టుగా హలో
అవు